జాబుల్ దొరకడం చాలా కష్టం అయిపోతుంది
ఆ అవును చాలా కష్టంగా ఉంది
హు జాబ్ కగ్గట్టు చదువుకున్నా కాని జాబ్...
చదువున్న. ఉద్యోగాలన్నీ. రావడం లేదు. హు ఊ
ఇంతకే మీ ఊల్లో ఏమన్నా జాబులున్నాయా
ప్రస్తుతానికి మా ఊర్లో ఎటువంటి జాబులు లేవు
ఏక్కువ అదర్ రాష్ట్రాలకే ఎక్కువ ఉంటున్నాయి పక్క రాష్ట్రాలకి జాబ్లు మన రాష్ట్రంలో తక్కువ ఉంటున్నాయి
ఆ అవును
పీప్ మీరు మీకు తెలిసిన వాళ్ళ పక్క రాష్ట్రంలో ఎవరైనా జాబులు చేస్తున్నారా
కొంతమంది మా స్నేహితులు కొంతమంది చేస్తున్నారు కొంతమంది ఇంటి దగ్గరే ఉంటున్నారు కళీగా
అంటే ఆడవాళ్ళకి జాబులు తక్కువ అయిపోయింది పురుషులలకున్నంత జాబ్లు మహిళలు కొండలేదు
అవును
సరే అవుదు
సరే